హలో! ఎలా ఉన్నావు?
హ్మ్, బాన్నాను నువ్వు బాన్నావా?
హ్మ్ ఏదో బాగున్నా.
ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా?
ఈ రోజా ఈ రోజు ఇండిపెండెంట్ డే గురించే మాట్లాడదాం.
హ్మ్, మాట్లాడదాం లే
హు హు
ఇంకా నాకు అసలు ఆ టాపిక్ అంటే చాలా ఇష్టం తెలిసినా ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడడం.
మ్, ఆగష్టు ఫిఫ్టీన్త్ న సెలబ్రేట్ చేస్తాం కదా ఇండిపెండెన్స్ డే
మ్, అవును. ఇంకా వచ్చి ఆ రోజు ఇండియా బ్రిటిష్ రూల్ నుంచి ఫ్రీడమ్ పొందింది. అంట కదా
ఇంకా అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆగస్టు ఫిఫ్టీన్త్ న మన దేశం పాదం తో పొందింది కదా
మ్, అవు అసలు ఆ డే కోసం ఎంతగా పోరాడినారు. అసలు ఇండిపెండెన్స్ డే మన నేషనల్ ఫెస్టి వల్ చాలా ఇంపార్టెంట్ కదా
ఆ రోజన్నా కూడా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ ని, వాళ్ళ సాక్రిఫైస్ని అన్నీ గుర్తు చేసుకుంటాం బాగా.
మ్ అవును ఇంకా స్కూల్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి మీ స్కూల్ లో
చాలా గ్రాండ్ గా ఉండేవి స్కూల్ మొత్తము కలర్ కలర్ పేపర్స్ తో డెకరేషన్ చేసి
మ్ హు హూ
మా ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంకి జరిగేది.
మ్ మా స్కుల కూడా అంత ఇంగ మాస్టర్ డ్రిల్ చేపిస్తారు ఎక్సర్సైజెస్ అవంతా చేపిస్తారు
టైంకి చూపిస్తారు ఇంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ సు చాలా గ్రాండ్ గా చేసే వాళ్ళు.
దేశ భక్తి పాటలు పాడేది అ దాట్లో తడిగ ఏమన్నా డ్యాన్స్ చేసేది ఇంకా చిన్న పిల్లలని అయితే భర్త మాత గడ ఎంకరేజ్ చేసి అలంకరిస్తారు
దేశభక్తి ఈ పాటలు పాడేటప్పుడు ఉంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతన్నవ్ కదా
అవునవును నేషనల్ యంతం పాడేటప్పుడు కూడా చాలా ప్రౌడ్గా ఉంటది
ఉం అసలు ఆ మూమెంట్ చాలా స్పెషల్
మరి ఫ్రీడమ్ ఫైటర్స్తో మీకేవరిస్టం బాగా
నాకా భగత్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం నీకు
నాకయితే సుభాష్ చంద్రబోస్ చాలా ఇష్టము
అయినా వాళ్ళందరూ మన ఫ్రీడమ్ కోసం చాలా సాక్రిఫైస్ చేశారు ఓకరని చేప్పలేను అందరు ఇష్టమేలే
వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు గుర్తుంచుకొని ఉండాలా
మరి ఇండిపెండెన్స్ డే రోజు ఢిల్లీలో స్పెషల్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా
అ ఇంకా ప్ర ప్రధానమంత్రి ఉంటారు కదా వాళ్ళు రెడ్ ఫోర్ట్ నుంచి అంటే జెండా ఎగరేసి స్పీచ్ ఇస్తారు అక్కడ ఎగిరేసిన తర్వాతనే మళ్ళీ మిగతా దగ్గర్లో ఆఫీస్ కూల్ ప వగర అలా
అవును నేను అసలు టీవీలో ప్రతి సంవత్సరం చూసాను తెలుసా హాఫ్ డేస్ స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తా అంటే
ఉం నేషనల్ ఫ్లాగ్ కలర్స్ దాని మీనింగ్ తెలుసా నీకు
నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ను సాఫ్రాన్ కరేజ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట ఇంకా
వైట్ అయితే పీస్ ని రిప్రజెంట్ చేస్తది
ఆ ఇంగ వచ్చి గ్రీన్ వచ్చి ప్రాస్పరిటీని రి ప్ర్రజెంట్ చేస్తుంది
ఇంగ మధ్యలో ఉన్న అశోక చక్రం అయితే వస్తి మీ రే కది వస్ అ
అవును అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది అందరికి తెలియాలి అసలు మనలో మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క సిటిజన్ కి ఈ కలర్స్ మీనింగ్ ఏమి ఏం రిప్రజెంట్ చేస్తా తెలుసుకొనిండాల యాజ్ ఇండియన్ గా
మరి ఇండిపెండెంట్ ఏ రోజు స్కూల్లో ఏం యాక్టివిటీస్ యంటాయి మీ స్కూల్లో
మాకా ముందు నుంచి ఈవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంట పట్రాయాటిక్ సాంగ్స్ డ్యాన్సెస్ ఇవన్నీ చేపిస్తారు ఇప్పుడు గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి ఆ రోజు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది డ్యాన్సెస్ ఉంటాయి సాంగ్స్ పాడతాము
మావి అవే ఉంటాయి కానీ ఇంగ ఎక్స్ట్రాగా స్పీచ్ ఎలక్ట్ర్రిషన్ అనేసి ఎలక్ట్ర్రిషన్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు
ఉ అవును స్పీచ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి నేను ఒకసారి స్పీచ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసా ఒకసారినే కాదు చాలా సార్లు చేసినను చిన్నప్పటి నుంచి అంత భయం ఉండేది గాదు స్కూల్లో
ప్రైజోచ్చిందా మరి
ప్రైజా ఆ సెకండ్ ప్రైజ్ వచ్చింది
కాంపిటీషన్స్ అంటే ఇంగ ఎలా స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం తడబడే దాన్ని ఇంగ అదే ఎస్ ఐ రైటింగ్ అయితే చాలా బాగా రాస్తా అంతే
మ్ నువ్వు ఎప్పుడైనా పాట్రిక్ సాంగ్ పాడావా
ఎప్పుడో పాడినాను
మ్
బాగుందా ఎక్స్పీరియన్స్
మ్
ఇప్పుడు త ఇప్పుడు తలుచుకుంటే బాగుంటది ఆ
ఉమ్ నిజమే ఇంకా మరి ఇండిపెండెన్స్ డే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటావు
ఫ్రీడమ్ నీ గుర్తు చేస్తది కదా
మ్ అవును అసలు కరెక్టే నిజమే ఫ్రీడమ్ అంటే ఎంత వాల్యుబుల్ అని తెలుస్ తుంది మనకి ఆ రోజు ఫ్రీడమ్ వచ్చింది అనీ
దాంతో పాటు దాంతో పాట్ మనకి రైట్స్ రెస్పాన్సిబులిటీస్ కూడా గుర్తు చేసుకుంటాము
అవును అసలు మంచి సిటిజన్ గా ఉండాలి మనం మన కోసం ఇంత పోట్లాడినం పోరాడినప్ ప్పుడు మనం కూడా దేశం కోసం అంత మాత్రం చే చేయాల
అ ఇప్పుడు ఇప్పుడు సొసైటీ లో తీసుకుంటే ఒక మనిషి ఒక మనిషి కోసం ఏం చేయాలన్నా ఆలోచించే రోజులు కానీ అప్పుడు ప్రజల కోసం వాళ్ళు ఫ్యామిలీ కూడా కాదని ఎంత పోరాడి సాక్రిఫైస్ చేశారు
ఇంగా ఎన్విరాన్మెంట్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలా ఒక వైపు ఏమో బాగా యూస్ చేసి ప డేస్తన్నారు ఎన్విరాల్మెంట్ ని
కొంచ బాగా ఫాలో అవ్వాల
ఇంకా వచ్చి కంట్రీ డెవలప్మెంట్ లో కాంట్రిబ్యూట్ చేయాలి మనం
అదే రూల్స్ అన్ని బాగా స్ట్రిక్ట్ గా ఫాలో అయితే మనం డెవలప్ నుంచి డవలప్డ్ కంట్రీ అన్న అవుతది
ఉమ్ ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటాన్న నేను కూడా
డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అయ్యేలా అయ్యే రోజు కోసం వెయిట్ చేస్తాను
నా అసలు ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ లో ముందుకు వెళ్ళాలి అవి ఫస్ట్
ఇంకా అది కూడా డెవలప్డ్ కావాలంటే ఒక మనిషిలో మార్పు వస్తే సరిపోదు కదా ప్రతి వారిలోనూ రావాల.
ఊ అవును చానా కరెక్ట్గా చెప్పినవ్ ఇంకా ఇండిపెండెన్స్ డే మన యూనిటీని కూడా చూపిస్తుంది కదా
మా ఇంకా డిఫరెంట్ అంటే వేర్ వేరే కులాలు మతాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా భారతీయులే అన్నట్టుగా బాగుంటది ఊ
ఉమ్ అదే మన స్ట్రెంగ్త్ అందరినీ ఈక్వాలిటీగా చూడడం ఊ అదే మన ఓకే ఉండేది ఇండియాది ఈ మెయిన్ స్ట్రెంగ్త్ అదే ఇండియాది
ఇండిపెండెన్స్ డే రోజు అయితే బా మంచి ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది.
ఇంగ అవును నేను కూడా అంతే నేషనల్ ఫ్లాగ్ చూసే చానా రెస్పెక్ట్ అనిపిస్తుంది ఇంకా బ్యార్జెస్ దొరుకుతాయి ఫ్లాగ్స్ దొరుకుతాయి బ్యాండ్స్ దొరుకుతాయి అవంతా వేసుకొని వెళ్ ఉంటాడి స్కూల్ కి
ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైస్ చేస్తె వాళ్ళని మనము అంటే ఆ రోజు బాగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తాం అంటే వాళ్ళ వల్లే ఫ్రీడ ఎంజాయ్ చేస్తున్నాం కదా
అవునవును నికే వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి అప్పుడెప్పుడు కూడా వాళ్ళని గుర్త్ తెచ్చుకోవాలి పెండిపెండెన్స్ డే రోజే కాకుండా రిపబ్లిక్ డే రోజే కాకుండా మబ్బు రో కూడా గుర్తు తెచ్చుకోవాల మనం
వాళ్ళ వళ్లే మనం ఇప్పుడు బయట బాగా చేయగలగుతనం
ఊ ఆ అసలు వాళ్ళ ఫై వాళ్ళు ఫైట్ చేసిన వల్లనే మనం ఈ రోజు మనం ఇంత ఫ్రీగా ఫ్రీడం గా తిరుగుతనం బయిట అంత
ఊ దట్టు ఇంకా ఆ కాలంలో ఇంకా ఆడపిల్లలు కూడా చదివే ఎందుకులే అని ఉండేది సావిత్రిబాయి ఆమె పోరాడం వల్ల మనం ఇప్పుడు చదువుకోగలుగుతున్నాం
ఊ ఇంకా రాణి లక్ష్మి బాయ్ ఝాన్సీ
ఆ రోజు గాని వాళ్ళు పోర పోరాడక్ కుంటే మనం ఇంకా నాలుగు గోడల మధ్యల ఇంట్లోనే సరిపోయేది మన జీవితం అ
ఊ అవును ఆ కాలంలో అసలు ఆడపిల్లల్ని చదువుకునే కూడా పంపించేవాళ్ళు కాదంట కదా
ఆ ఇంట్లో పని చేయాలా ఇంట్లో వండాలంతే ఇంకా ఏం ఇంటి బయటికి కూడా పంపించేవాళ్ళు కాదు
ఊ ఆవును ఇప్పుడు ఈ జనరేషన్ అట్లేం లేదు ఈ జనరేషన్ లో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ అ ప్చ్ ముందున్నారులే ఈ జనరేషన్ ఇద్దరిని ఈక్వల్గా అయి చూస్తాంది
హు బాయ్స్ దీటుగా ఉన్నారులే అన్ని రంగాల్లో కూడా గర్ల్స్ కూడా.
ఉహు్ అవును
తోటమా పిండే అంతకే
ఇంట్లో అందరు అందరూ బావున్నారా.
హుమ్మ్ బావున్నార్ మీరు
ఊమ్ మా ఇంట్లో గూడా బావున్నారు. హు్
ఇంకా ఈ టాపిక్ మాట్లాడడం. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ గా అనిపించింన్
ఉమ్ అవును అసలు ఎప్పుడు టైం అయిపోయిందో అయిపోయింది.
సరే బాయ్.
నేను కూడా చాలా ఎంజాయ్ చేసా ఆ బాయ్